హలో ఆ వినిపిస్తుందండి బాగున్నారా
ఆ బాగున్నా
ఆ మేము బాగున్నామండి
ఏం చేస్తున్నారండి
ఏం చేయలేదండి కొంచెం ఈ క్లైమేట్ చేంజ్ అయింది కదా
ఓకే అంటే వర్షం వచ్చేటట్టు ఉందా అండి
ఆ కొంచెం ఆ గాలి ఎక్కువ ఉంది ఈ క్లైమేట్ వాటర్ చేంజ్ అవ్వడం వల్ల కొంచెం కోల్డ్ ఉంది
ఆ అదే వాయిస్ కొంచెం వేరే అనిపిస్తుందిండి కోల్డ్ అయిందా మీకి ఓకే
ఫుల్ గాలి వస్తుంది ఇక్కడ
ఓకే అండి
అందు కాదండి నేను ఒకటి మొబైల్ కొనాలనుకుంటున్నాను నాది ఇంతకు ముందు పాతది ఆ రియల్ మీ ఉండింది
ఓకే
ఆ అందులో ఆ కొంచెం పని చేయకోకుండా స్క్రీన్ పాడైపోయింది
హమ్
ఆ ఫోన్ లో అయితే వస్తున్నాయి కాని ఏమన్నా చేసుకోవడానికి అట్లా చూసుకోడానికి వీడియోస్ అట్లా పని చేేయట్లేదు ఏమన్నా మంచి మొబైల్ ఏమన్నా ఐడియా ఉంటే ఇద చెప్తారా
ఆ మన్ మంచిదంటే కొంచెం నాకు తెలిసినంత వరకు రియల్మీ కూడా మంచిదే అండి వివో బాగుంటుందని అనుకుంటున్నాను
అవునా
ఆ ముందు నాది ఎట్ల అంటే రెడ్మీ ఫోన్ ఉన్నిందండి అది కొంచెం హీట్ ఎక్కువ అయ్యి వర్క్ క్ కాకుండా అయిపోయింది సడన్ గా
అవునా రెడ్మీ బాగుండదా
ఆ రెడ్మీ హీట్ అవుతుందండి అంటే ముందు నేను త్రీ ఇయర్స్ వాడాను సడన్ గా అది మదర్ బోర్డ్ ఉంట్ టుంది కదా
ఆ
అదీ ప్ర ప్రాబ్లం వచ్చేసి మొత్తం డేటా అంతా క్లియర్ అయిపోయి ఫోన్ వర్క్ కాకుండా అయిపోయిందండి
అవునా అవునండి రెడ్మీయి అయితే ఇంతకు ముందు అంటే వేరే వాళ్ళ చూసాను నేను కూడాను రెడ్మీ లో స్టోరేజ్ కూడా తక్కువే ఉంటుంది కదా
ఆ అవునండి స్టోరేజ్ మనం దాన్ని బట్టి కొనొచ్చు కాకపోతే కూడా అది మంచిది కాదండి దీంతో పోలిస్తే కొంచెం హీట్ ఎక్కువ అవ్వడం ఫోన్ అలా ఫొటోస్ బానే వస్తాయి కాక్ ఫొటోస్ బాగానే వస్తాయండి ముందు వాడుతుంటే నేను కానీ సడన్ గా అట్లా ఇష్యూ వస్తే కష్టం కదండి మన డాక్యుమెంట్స్ ఏమన్నా అన్ని క్లియర్ అయిపోతాయి
అవునవును అందుకే ఏదన్నా మంచి మొబైల్ ఏమన్నా ఉంటే
సరిపోతుంది
ఆ ఇదైతే గ ఆ ఆ చెప్పండి
మీది రియల్మీ నా ముందు
ఆ ముందు రియల్మిఏ అది పని ఉండె కాక్ పోతే ఆ నాది అప్పుడు టూ జీ నే నెట్ సరిగా రాకోకుండా అంటే సపోర్ట్ చేయకుండా ఉండుండే
ఓకే ఆ అంటే నెట్ సరిపోతుందండి కాకపోతే ఏమన్నా ఫోన్ కొంచెం ఇష్యూ ఎన్ని రోజులు అయిందండి అది వాడి
అది వాడి వన్ ఇయర్ బ్యాక్ అంటే ఇప్పుడు అంటే ఉ ప్రజెంట్ వన్ మంత్ బ్యాక్ వరకు కూడా అదే వాడినాను నేను ఓన్లీ ఫోన్ కాల్స్కి ఇంకా నెట్ వీడియోస్ అట్లాంటివియితే వస్తాయి గాని తొందరగా నెట్ అయిపోవడము ఆ డేటా స్టోరేజ్ తక్కువ ఉండడము అట్లాంటివన్న అంటే అది టూ జీ మొబైల్ కదా ఆ పిల్లలు ఉన్నారు ఆ వీళ్ళు ఏం చేస్తారంటే అంటే నేను అట్లా ఛార్జింగ్ పెట్టి పక్కకి వెళ్ళిపోయినాను అంటే ఏమన్నా డౌన్లోడ్ చేయడము ఫో ఇట్లాంటివి వీడియోస్ గేమ్స్ అట్లాంటివన్నీ డౌన్లోడ్ చేస్తా స్తారు కదా అసలు స్పేస్ సరిపోవడం లేదు దాంట్లో
అవునండి
ఇంకా నేను అవన్ని అవును ఇంకా నేను అవన్నీ డిలీట్ చేశాను నేను డిల్లీట్ చేశాను అనుకో మళ్ళీ వాళ్ళు ఆడాలనే ఉద్దేశంతో మళ్ళీ డౌన్లోడ్ చేసుకుంటారు దాని వల్ల నెట్ వేస్ట్ అయిపోతుంది స్పేస్ కూడా వేస్ట్ అయిపోతుంది
ఆ అవునండి ఆ చిన్న పిల్లలు ఉంటారు కదా ఆ కొంచెం స్టోరేజ్ ఎక్కువ ఉండేది తీసుకుంటే బెటర్ అండి మీరు ఇప్పుడు కొన్నప్పుడు కూడా కొంచెం వన్ ట్వంటీ ఎయిట్ జీబి సిక్స్ జీబి ర్యామ్ అలా ఉంటుంది అది తీసుకుంటే కొంచెం మంచిది
అవునా ఏది ఏది బాగుంటుంది
వివో కాని రియల్మీ అయినా బాగుంటుంది అండి మళ్ళ కొనాలంటే కొంచెం స్టోరేజ్ ఎక్కువ ఉండేదయితే బెటర్ వివో బాగుంటది అనుకుంటున్నాను అదైతే కొంచెం లాస్ట్ అప్పుడు మా నాన్న అయితే ఒక ఫైవ్ ఇయర్స్ వాడినారు దానికి ఇష్యూ ఏం రాలేలా సడన్ గా స్లో అయింది గానీ వాడంగా వాడంగా
నాన్న అంటే ఇంకా పెద్దవాళ్ళు కదా వాళ్ళలకు పెద్దగా ఇవన్నీ వీడియోస్ గేమ్స్ అట్లాంటి ఏం ఉండదు కదా
ఆ అవునండి అంటే అప్పుడు స్టోరేజ్ కూడా దానికి ఆ అది ఫోరు సిక్స్ ఏమో ఉనిందండి బానే పని చేసింది మళ్ళీ మళ్ళీ కొత్తది తీసుకున్నారు వన్ ట్వంటీ ఎయిట్ జీబి అది చాలా స్టోరేజ్ ఉంది బాగా
వన్ ట్వంటీ ఎయిట్ జిబి నా ఏది మొబైల్ మొబైల్ ఏదండి
ఒప్పో అండీ అది
వివోనా అంటే క్లారిటీ క్లారిటీ ఉందా
ఆ ఫొటోస్ క్లారిటీ బాగానే వస్తుందండి
అవునా వీడియోస్ అంతా బాగుంటుందా
ఆ నేను తెలిక షాప్ లో అప్పుడు ఏదో ఆఫర్ అని ఒప్పో కొనుకున్నాను కాకపోతే అది కొంచెం ఫోటోస్ సరిగ్గా రాకుండా ఉన్నాయండి
అవునా ఎంత కాస్ట్ పడుతుందండి
ఒక ఎయిటీన్ అట్లా ఎయిటీన్ కే లో అలా వస్తుందండి ఎయిటీన్ థౌసండ్ పెడితే కొంచెం మనకి కి సిక్స్ జిబి వన్ ట్వంటీ ఎయిట్ ఉండే స్టోరేజ్ వస్తుంది
అవునా
ఉహ్మ్ వన్ ట్వంటీ ఎయిట్ సిక్స్ అంటే మీకి ఎన్ని యాప్ ఇన్స్టాల్ చేసినా ఎంత వాడినా కూడా స్టోరేజ్ ఏమైపోదండి చాలా ఉన్నట్టు ఎంతైనా వాడు
ఎంతైనా వాడుకోవచ్చు అలాంటిది ఇంకా అంతకన్నా తక్ కులో ఏం లేవా అంటే ప్చ్ అదే కాకుండా విభో నే కాకుండా మీది ఉ
ఆన్లైన్ లో ఐక్యూ అని తీసుకోవచ్చండి ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోవాలండి షాప్ లో దొరకవు ఐక్యూ అని
ఆ
అవి ఫోటోను కూడా ఆ ఐక్యూ అంటే ఇది వివో లోనే కొంచెం వేరే బ్రాండ్ అండి కాకపోతే బాగుంటుంది
వివో లోనే సెపరేట్
ఆ దాంట్లోనే కొంచెం వేరే బ్రాండ్ అంటే సేమ్ ఫీచర్స్ ఉంటాయి కొంచెం పేరు వేరే కొంచెం మోడల్ వేరేగా ఉంటుంది అంతే
అవునా ఫీచర్స్ అన్ని బాగుంటాయా
ఆ బాగుంటాయండి అంటే నాకు తెలీదు నేను కొనాలనుకున్నప్పుడు సడన్ గా షాప్ లో దొరకదు అంట అది నాక్ తెలీదు
ఆ
మా ఫ్రెండ్స్ వాడుతున్నారు బాగుందంట అండి ఫొటోస్ బాగు వస్తాయి ఇంకా స్టోరేజ్ బాగుంటుంది అంట ఫోన్ హీట్ ఎక్కదు అంట తొందరగా
అవునా అదే అండి ప్రాబ్లము హీట్ ఎక్కితే కనక తొందరగా ఆ స్టాప్ అయిపోతుంది మనం ఏం అన్నా చూస్తాన్న ఇప్పుడు గాని ఏదైనా యాప్ ఓపెన్ చేసే కూడా చాలా లేట్ ప్రాసెస్ అవుతుంది మెయిన్ ఆది హీట్ ఎక్కించి ఆ ఆ అలాంటి ప్రాబ్లమ్స్ ఏయ్ ఎక్కువ వస్తున్నాయి పిల్లలు ఊరుకనే ఉండరు కదా మాటి మాటికి గేమ్స్ ఆడుతానే ఉంటారు వీడియోస్ చూస్తూనే ఉంటారా యూట్యూబ్ లో నేను ఏమన్నా నేను ఏమన్నా ఇట్ల యాప్స్ చూద్దాము అనుకుంటే అది ఎంతసేపుకి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అయినా కూడా ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది
అది కాక అండి ఇప్పుడు గేమ్స్ ఎక్కువ ఉన్నాయంటే ఫోన్ కొంచెం ప్రాబ్లం అండి ఫోన్ కి స్ట్రక్ కవ్వడం అలా అయితుంది కాకపోతే చిన్న పిల్లలకు తెలియదు కాబట్టి వాళ్ళు చేస్
చేస్తా చేస్తారండి పళ్లకి గేమ్స్ డౌన్లోడ్ అసలు చూపియ్యకపోయినా వాళ్ళకి ఎల్ల నేర్చుకుంటారో ఏమో తెలీయదు గాని అన్ని డౌన్లోడ్ చేస్ పెట్టారు ఏది కనిపిస్తే అది డౌన్లోడ్ చేసి మళ్ళీ ఆడడము ఆ ప్రాసెస్ అంతా ఎలా కను కుంటారో ఏమో అండి అన్ని డౌన్లోడ్ చేసిన ప్రతి గేమ్ ము ఆడుతానే ఉంటారు
మనకు కూడా అంత తెలియవు అండి ఆ గేమ్స్ గురించి ఏమేమో డౌన్లోడ్ చేస్తారు ఆడతాంటారు ఆ పేర్లు కూడా తెలియవు అండి మనకి
తెలీదు ఎక్కువ వాడుతా అంటారు అందుకే కొంచెం
కుంటారండి చిన్న పిల్లలు
అ ఆ అవునవును ఒక్కసారి చెప్తే చాలు తొందరగా గుర్తు పెట్టేసుకుంటారు ఒక్క వేళ చెప్పకపోయినా అనుకో ఇంకా సతాయిస్తారు వెంటపడి వెంటపడి సత్ సాయి ఇస్తారు ఇంకా వాళ్ళు అలా సతా ఇచ్చినారంటే ఆ ఇంకా మనకే విసుగు వస్తుంది విసుగు వచ్చి చెప్పేస్తాము
అవునండి మనం పనుల్లో ఉన్నప్పుడు అడుగుతానే ఉంటారు
హా ఇప్పుడైతే వివో బాగుంటుందా
ఆ వివో బెస్ట్ అని అనుకున్న ఐక్యూ గాని బెటర్ అండి ఆన్లైన్ లో అయితే
అవునా
ఉమ్ ఇంకా రియల్మీ ఒకవేళ మీకీ ఆ ఎయిటీన్ ఒకవేళ సిక్స్టీన్ లో కూడా వస్తాయండి
ఏదివివోనా
ఆ వివో సిక్స్టీన్ కే లో కూడా వస్తాయి కొంచెం ఇప్పుడు ఆఫ్ ఫర్ ఒకట్లా ఏమన్నా పండుగలు ఉన్నప్పుడుగినా వెళ్తే కొంచెం మనకి ఆఫర్లు తగ్గుతాయండి
అవును కదా దసరా దీపావళి అలాంటప్పుడు అయితే ఆఫర్ ఆస్తుంది
ఆ ఇవ ఎలక్ట్రానిక్ డివైజెస్ కి ఇంకా దానికి ఫ్రీగా కొంచెం హెడ్సెట్ ఆ ఇవి ఇంకా ఇయర్బడ్స్ ఉంటాయి కదండి వైర్లెస్ అవి కూడా ఇస్తారండి
అవన్నీ వస్తాయి అంటే ఆఫర్ ఉన్నప్పుడే మామూలుగా అయితే ఇవ్విరు కదా మొబైల్స్ కవి ఆ ఆ
ఐటెల్ ఐటెల్ అనుకుంటా ఐటెల్ కంపెనీ వియర్ బర్డ్స్ వైర్లెస్ ఉంటాయి కదా బాక్స్ లో అవి ఇచ్చారండి ఫ్రీగా
అవునా చూద్దామండి ఆ అంటే ప పండగ ఆఫరా
పండగ అప్పుడ ఏదో పండగ ఉందండి ఆ టైం కి నా ఫోన్ సడన్ గా అది వర్క్ కాక కుండా అయిపోయింది ముందు రెడ్మ ఉండింది అది హీట్ అయి
ఆ ఆ
అప్పుడు ఫోన్ కావాలా సడన్ గా అని షాప్ క ఏళ్తే అప్పుడు ఆఫర్ ఉండిందని ఈ ఒప్పో తీసుకున్నానండి
ఆ ఆ అంటే ఇంకా పండగ వరకు వెయిట్ చేయాలి అంటే కష్ట ష్టమైతుంది
ఆ ఒకవేళ ఆన్లైన్ లోనే అప్పుడప్పుడు ఆఫర్స్ పెడుతూ ఉంటారండి కొంచెం ఆన్లైన్ లో తెలుసుంటే
అంటే ఏ దాంట్లో అండి అమెజాన్ దాన్ దాన్లలో అయితే కనక కొంచెం పెడతారేమో కదా
హా అమెజాన్ ఫ్లిప్కార్ట్ అవి మనం యాప్స్ యూస్ చేస్తా ఉంటాం కదా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేకి
ఆ ఆ దాన్లల్లో అయితే కొంచెం అప్పు అవునవును అప్పుడప్పుడు మెగా మెగా సేలు అని చెప్పి ఆ అని ఆఫర్స్
కొంచెం సేపే రెండు మూడు గంటలు తగ్గిించ్చడం అలా చేస్తారండి రేపు
అవునవును అట్లాంటివి అయితే ఉంటాయి ఆ
చూస్ పెట్టుకుంటే బెటరండి కాస్ట్ తగ్గుతుంది
కాస్ట్ తగ్గుతుంది అదేం నిజమే అండి చానా చానా మంది అయితే అట్లనే చేస్తున్నారు కానీ అవి ఆఫర్స్ ఉన్నప్పుడు మనం చెక్ చేసుకోవాలి కదా
ఆ కొంతమంది చెక్ చేసుకొని తక్కువ ప్రైస్ కే కొన్నారండి ల్యాప్టాప్లు ఉంటాయి కదా ఇప్పుడు అరవై వేలు ఉండేవి నలభై ఐదు వేలకే అలా మా ఫ్రెండ్స్ ఆఫర్ ఉన్నప్పుడు కొన్నారండి చానా బెటరు
అవునా నల అరవై వేలు నలభై ఐదు వేలు కూడా వస్త్
ఆ అట్లా వచ్చినాయిండి నేను అప్పుడు నేను అరవై వేలు కొనుకున్నా వాళ్ళు సేమ్ ల్యాప్టాప్ ఏ నలభై ఐదు వేలు కొన్నారండి ఆఫర్ లో ఉ చాలా బట్టర్ అట్లా కొంచెం బాగా అస్త్ అంటే కొంచెం సేపే చాలా మంది వెయిట్ చేస్తుంటారంట అట్ ఆఫర్ కోసం మనము కూడా వెయిట్ చేసి
కి ఆ ఏమి వర్క్ లేకోకుండా కొంచెం లేట్ అయినా పర్లేదు అనేలాగయితే గనక వెయిట్ చేసి తీసుకోవచ్చు
ఆ సడన్ గా అంటే కష్టం అండి
అవునండి నేను అదే వెయిట్ చేస్తుంది ఇప్పుడై అయితే మొబైల్స్ కి కాల్స్ కి ఉపయోగపడుతాందది ఇంట్లో ఒకటి
ఓకే
ఆ నేను అట్లా ఏమైనా ఆఫర్స్ వస్తాయేమో చూద్దాము అని చెప్పేసి చూస్తున్నా
ఆఫ్ ఆఫర్స్ ఉన్నప్పుడే చూడండి ఎలాగో ఇప్పుడు వర్క్ అవుతుంది స్టోరేజ్ అంటున్నారు స్టోరేజ్ కోసం కదా ఇంకొన్ని నెలలో అట్ల ఏమైనా ఆఫర్స్ ఉంటాయి
ఆ చూస్తానండి అదే చూస్తాను అంటే ఇదే బాగుంటుందంటరా వివోనే రియల్మీ ఏదో రియల్ మీ కూడా బాగుంటుంది అన్నారు కదా
ఆ ఒకవేళ మీకి రియల్మీ కదా ఇప్పుడు వాడుతున్న సేమ్ గావాలన్న అదే కూడా మంచిదే అండి రియల్మీ కూడా మంచి కంపెనీ అని విన్నాను
అవునా అది ఎంత కాస్ట్ ఉండచ్చు
అంతే అండి ఒక పదహైదు పదహారు వేల్లో వస్తుందండి సేమ్ మనకి స్టోరేజ్ వన్ ట్వంటీ ఎయిట్ ఉండేవి కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి పదహారు పదిహేలో
అవునా పదహ అదే నేనైతే ఫిఫ్టీన్ థౌజండ్ బడ్జెట్ అనుకున్నాను మరీ ఎక్కువ అనుకోకుండా ఆ నేను అంత కాస్ట్ లోనే అనుకున్నాను అంత కాస్ట్ లోనే ఏదైనా మంచిది ఉంటే చూద్దాము ఇంకా ఏమన్నా ఎక్కువ ఉన్నాయానుకో ఒకవేళ ఇవేను మీరు అంటున్నారు కదా సిక్స్టీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ అనే ఆ అట్లాంటివి అదే అండి అట్లాంటి టివి ఏమన్నా ఆఫర్ లో వస్తే గనక ఒకవేళ టూ త్రీ థౌసండ్ అయినా తగ్గుతుంది కదా
ఉమ్ అప్పుడు బెటర్ అండి మీకి
ఆ అప్పుడైతే ఇంకా ఫిఫ్త్ ప్రైజ్ కి వచ్చేస్ బాగుంటుంది చూస్తనండి అట్లయితేను మీరు అంటున్నారు కదా వివో బాగుంటుంది టుంది అని అంటే షాప్ లో కూడా ఉం టుంది కదండి ఆఫర్ ఇది ఓన్లీ ఆన్లైన్ ఒక్కటే ఏం కాదు కదా
ఆ షాప్ లో కూడా ఒకసారి ఇప్పుడు నేను కొన్నింది షాప్ లోనే అండి ఆఫర్ ఇచ్చారు ఆ షాప్ లో కూడా ఉండట మనం పోయిన తర్వాత అడగాలండి వాళ్ళని అడిగితే చెప్తారు ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి అలా
ఆ లేదంటే వాళ్ళ నంబర్ ఆ ఆ సరే అండి ఆ ఆ సరే అండి చూసుకుంటాను థ్యాంక్ యూ